ఉమ్
హలో ఆ వినిపిస్తుంది చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏం చెయలేదండి ఊరికే ఉన్నాము ఇరోజు సండే కదా ఫ్రీ ఫ్రీ ఆడవాళ్ళకి సెలవు అంటారు కదా కానీ ఆడవాళ్ళకి సెలవ అన్నా ఏము ఉంటుందండి ఇంట్లో వర్క్స్ చేయాలి
అదైతే నిజం
ఆ ఎప్పటికీ ఆడవాళ్ళక అనేది ఉండదండి సెలవు
ఉహ్ ఇంకా ఇంకా ఏంటండి విష్ విశేషాలు చెప్పాలి ఎక్కడికి షాపింగ్ ఎల్లలేదా
పింకిీ ఫస్ట్ షాప్ ఇంకెళ్ళడం అంటే పెద్ద తలనొప్పండి
అవును అసలు నాకైతే కలెక్షన్ మంచి దొరకట్లేదండి
ఉమ్మ్ నిజంగా అండి బేజారి వచ్చి పోతాది
ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ ఏమో మనకన్నీ నచ్చవు
ఉమ్ మనక పిచ్చి పిచ్చిగా ఉండకూడదు అంటే నీట్ గా ఒక ట్రేడి షనల్ లా క్లా గా అట్లా దొరికితే తీసుకొచ్చు కోచ్ అండి అయితే ఫుల్ వెస్నల్ ఉంటుంది అయి ఫుల్ ట్రెడిషనల్ ఉంటుంది ఆ మరి ప్చ్ ఉండాలి లైట్ ఓహ్ ఓవర్ డిజైన్ లాగా అలా అంత ఇప్పుడు ఆ మీకు ఆ మీ కేరళ గురించి తెలుస
ఆ కేరళ వాళ్ళది నాకు శారీ డ్రైపింగ్ అంటే చాలా ఇష్టం అది వెరైటీగా ఉంటది ఆ వైట్ ది లైట్ వైట్ ఉమ్మ్
ఏ బ్లూస్ ఐన
ఈ మధ్య ఇంకొక ట్రెండ్ ఏంటంటె అండి కేరళ స్టైల్లో పెళ్లి చేసుకుంటారు తెలుసా ఈ మధ్య అక్కడే కేరళకి వెళ్ళేసి రిసార్ట్స్ బుక్ చేసేసి సింపుల్ గా అక్కడే చేసేస్త కుంటున్నారు ఈ మధ్య మన ఆంధ్ర వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేసి చేసుకుంటున్నా అనమాట
ఏంటి పెళ్లి చేసుకుంటార అలా
ఆ
ఆ కానీ కేరళ ఆ ప్రకృతి అంతా ఆ పొలాలంతా ఆ వైబు ఆ షి పంట నేను కూడా చూసా అండి ఏమైనా కేరళ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లు ఆ చీర కట్టు వళ్ళు వైట్ బొట్టు పెట్టు కుంటారు చూడండి
ఆ అది ఇంకా బాగుంటుంది
ఆ బాలే సెట్ అవుతుంది అసలు ఆ వైట్ సారీ కట్టుకొని ఆ వైట్ బొట్టు పెట్ కోడి
హు
కేరళకు అందరు వెతారు అంటారు ఆ మరి మరి కేరళకి ఏమో ఉంటుందండి కేరళ ప్రసాదం తిన్నారా అండి మీరు
ఆ లేదండి ఎక్కడ ఎం ఎలా ఉంటుంది అది ఎక్కడ దొరుక్ తుంది నేను ఎప్పుడు విన్లేదు
కేరళ ప్రసాదం అంటే తిరు నవ ఇబ్బ ఏదో అది ఒకటి అంటే ఒక గుడి ఉంటుందండి అక్కడ చాలా ఫేమస్ అంట ఆ తిరువునంత్ తపురము
విన్నా విన్నా నేన్ గుడు విన్
ఆ అంటే సేమ్ అయ్యప్ప స్వామి ప్రసాదం లాగానే ఉంటుందండి
ఓకే
చాలా బాగుంటుంది సేమ్ అయ్యప్ప స్వామిపసాదమే
హుహు
అలా ఉంటుంది ఏమైనా అయ్యప్ప స్వామి ప్రసాదం చాలా ఫేమస్ నాకు కూడా ఎవరితో ఎవరో వెళ్తే ప్రసాదం తెచ్చిచ్చారండి తిన్నా చాలా బాగుంది
ఓకే
ఆ మరి అక్కడ ఇంకోటేమి సుబ్రమణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంటా
నాకు అట్ల టెంపుల్స్ కి వెళ్ళడం అంటే ఇష్టం ఇంకొకటేమంటే అండి భద్రాచలం మూవీ చూసారా మీరు
ఆ ఆ చూశానండి
వీళ్ళ అమ్మాయి ఆ పడవలో ట్రావెల్ చేస్తుంది టూ డేస్ భద్రాచలం కెళ్ళి దర్శనం చేసుకోని డానికి నాకలా పడవలో ట్రావెల్ చేసి అక్కడే తిని అక్కడే స్టే చేసి ఆ పడవలో నాకిష్టం అండి అలాగ నేను రూట్ కూడా కనుక్కున్నాను ఏంటేం టని
ఆ మరేమైనా ప్లానింగా అండి
మ్ నాకు చాలా ఇష్టం అలాంటి ట్రావెలింగ్ అంటే నాకిలా ట్రైన్ లో బస్సుల్లో నాకస్సలు న
అవునండి ఒక్కసారైనా బోట్ లో ట్రయాన్ ఆ బోట్ ట్ లో గాని ఇంకా ఏదైనా చిన్న చిన్న పడవల్లాగా అట్లంతా ఉంటుంది చూడు ఆ అప్పుటి వేలో
హా నాకిష్టం అలా తెప్పల్లో పోవడం గాని
ఆ చెట్లల్లో అం త గ్రీనరి ఆ వే అంతా చాలా బావుంటుందండి
టాయి కదండి భద్రాచలం వెళ్లేరూట్ ఆ మూవీ చూసినప్పుడల్లా నాకు పాపికొండలే గుర్
ఆ విన్నా విన్నా పాపికొండలు
మ్ శ్రీవారి కళ్యాణం ఆ అంటే చాలా బా చేస్తారంటక్కడ అంటే మనము ఆ శ్రీరామనవమి కే అలా వెళ్ళలేం కాని నార్మల్ డేస్ లో వెళ్ళాలి మరి వర్షాకాలంలో ఎళ్ళకూడదం
ఎందుకండి వర్షాకాలంలో
అంటే మనం అక్కడ నీటిలో ప్రయాణిస్తాం కదా కొంచెం ఇబ్బంది అవుతుంది
అవునవునవును ఆల్రెడీ నీట్లో మరీ వర్ష వర్షం అంటే ఇంకా ఎక్కువ పోతుంది కదా అందుకనేసేమో ఆ అవును ఎందుకం టే చాలా కష్టమైపోతుంది కదా ట్లంతా ఎంత బావుంటుందండి
అవునవును
నువ్వేనా తిరుపతి తిరుప
చాలా బావుంటుందసలు
మ్ ఇప్పుడేమో స్టార్ట్ అవుతాయి కదా వై కుంట ఏకాదశి నా ఏమో అది ఇప్పుడేనా అండి వచ్చేది. అది
హ్
ఇప్పుడేన వచ్చేది. అది వైకుంఠ ఏకాదస్
అవును ఎప్పుడో వస్తుంది. అక్క క్రిక్ కొత్తగా డేట్ గుర్తులేదండి.
హ్మ్ వస్తుంది. ఇప్పుడు కదా అయినా ప్చ్ అయినా చిన్నప్పుడు ట్రిప్ అంటేనే అందరికి తిరుమల్ తిరుపతి ట్రిప్పే కదా అందరికి
హా మొన్నకుడ్ మా ఫ్రెండ్ వెళ్ళేసి వచ్చిందండి. ఇంకా ట్రిప్ అంటే తిరుపతినే మా ఇంట్లో ఎలాగంటే ఏమైనా ట్రిప్ అని అడిగినామనుకో మా ఇంటి దేవుడ్క్ తీసుకెళ్ళడమో అలా చేస్తారండి. ట్రిప్పే అది అదే ఇంకా ట్రిప్
అవునండి. మన సైడ్ అయితే మన ఇంటి దేవుళ్ళక్ మనం వేళ్ళిరావడమే పెద్ద ట్రిప్ అండి. ఎవరికైనా ఫస్ట్ వాళ్ళ ఇంటి దేవుడే ఫస్ట్ ట్రిప్ అండి. మ్మ్ మనలాంటోల్లకైతే హ్మ్ ఇంకా మంచి అబ్బత్ తిరుపత్ ప్రసాదం ఉంటుందండి.
ఆ అబ్బా అది ఇంకేం చెప్తారులేండి. అది తింటా ఉంటే అలానేం. వెళ్తా ఉంటది.
అన్నవరంలో ప్రసాదం అంటా అన్నవ్ వరం ప్రసాదం ఇస్తే వద్దు అని ఏ అనకూడదంటా నేను మొన్న విన్నాను.
ఉహు
వద్దు అని అనకూడదంటా. అలా అంటే ఏమో ఒకటి జరుగుతుందంట అంత పవర్ఫుల్ అంట అన్నపరం ప్రసాదం.
ఓ అవును మంచిదని విన్ అన్నవరం ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. అసలు తినడానికి
ఆ ఇదో ఆకుల్లో ఇస్తారంట. అన్న పరం ప్రసాదం. ఆ అది అస్సలు వ త్తనకూడదంట. మనం ఖచ్చితంగా తీసుకోవాలంట. హ్మ్ ఈ మూడు ప్రసాదాలండి. మ్మ్ ప్రసాదము ఫస్ ట శబరిమల ప్రసాదము ఆ అన్నవరం ప్రసాదము ఇవన్నీ చాలా బాగుంటాయండి
అదృష్టం ఉండల్ ఆ దేవుడు పిలుపు రావాల
తిల్లుపు పిల్లుపు రావాలి ఎవరూ నా పిలుపు రావాలండీ మాకు ఎప్పుడొస్తుందా అని వెయిట్ తింగు
హా
మాకు ఎప్పుడొస్తుందా అని వెయిటింగ్
అవును మీరు ఎప్పుడైనా ఎళ్ళారా తిరుపతికి
లేదండి మేము అస్సలు వెళ్ళలేదు మాకు అస్సలు పిలిపే రాలేదు ఇంకా
అయ్యో నేనే ఎల్లనండి డిగ్రీ అయిపో పోనక ఎళ్లొచ్చిందే మరీ ఎల్లల ఇంకా
హ్మ్ వెళ్ళాలండి రా వెళ్ళాలన్నా దేవుడు పిలుపు ఉండాలంటారు అది నిజమో.
అవునవును
అది నిజమెలెండి దేవుడు ఆ ఆగ్రహం లేంది ఏమి జ్ జరగదంటారె అదే ఆ ఎలానండి అసలు ఆ మెట్లన్నీ ఎలా ఎక్ తోరండి అసలు దేవుడ దర్శనం
ట్లు అలిపిరి మెట్లోచేసి మొత్తం మనం పైకెళ్ళేలోపు ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటదండి అన్ దగర దగర్ మూడు వేల ఐద్ వన్ వందరు మెట్లు శ్రీవారి మెట్లు తక్కువే
ఆ అంటే ఏమిట్లనే ఎక్కువచ్ చా చ
కొచ్చు మనకి ఏది ఇష్టం అనిపిస్తే అవి ఎక్కొచు మేమైతే అలిపిరిమెట్ల ఎక్కామండి
అలిపిరు మెట్లేవి శ్రీవార్ మెట్లేవి.
అలిపిరి మెట్లు మూడు వేల ఐదు వందలు ఉంటాయంట శ్రీవారి మెట్లు తక్కువ ఎన్నుంటాయో కరెక్ట్గా నాకు తెలీదండి.
ఆ అవునండి అసలు నిజంగా అలా అదంతా నడుచుకుంటూ ఆ స్టెప్స్ ఎక్కుంటూ మనం వెళ్తామా అసలు
ఆ దేవుడు పిలిపించుకుంటాడు ఒక్కసారి మనం మెట్లెక్కేటప్పుడు అలసట అనిపిస్తది పయికిిలా దేవునిచు చూసేపాటికి అసలు ఏం అనిపిచ్చదు అంతా ఎంత బాగుంటుందో అసలు అన్ పాజిటీవ్ మైండే
అలా ఉంటుందా
హా
చూడాలండి ఒక్కసారయినా నాకు కూడా తిరుపతికి వెళ్ళాలనిపిస్తుంది
ఉ అదృష్టం ఉండాలండి అది వెళ్ళటానికైన నాకు ఇంకా పిలుపే రాలేదు ఇంక్ ఇంకా మూడేళ్ళు అయిపోయింది
ఆ ప్రసాదం తిన్నలన్నా అదే వస్తుంది కదా ఏమో ఆ దేవుని ఒక ఐదు సెకెన్లు చూడ్డాని కోసము
ఆ అసలు ఐదు సెకండ్లు చూస్తే ఎక్కువ అండి అసలు అక్కడ తిరుపతిలో
అవునా
హు తోస్తూనే ఉంటారు ఐదు సెకండ్ల కోసం మనం ఎంత కష్టపడి ఎల్లాల్ చూడండ్
చూడు ఆ దేవుణ్ణి చూడ్డానిక్ కదా
ఊ
ఉ మరి ఇంకోటి ఏంటంటే అండి ఈ మధ్య శ్రీవారి సేవా అని చెప్పి
దానికి కూడా ప్రీబుక్కింగ్
ఎ అవునా ఆండీ నాక్ బుకింగ్ ఆన్ తెలీదు కాని శ్రీవారి సేవ అని తెలుసు ఏమండి జీడిపప్పు అయితే ఐ థింక్ ప్రసాదం లో కనుకుంటా టన్నులు టన్నులు అండి దాన్ని ఎంత నీటుగా కట్ చేపిస్తున్నారు తెలుసా మాస్క్ వేసుకొని హ్యా కి గ్లౌజ్ వేసుకొని
ఆ
అం నీటుగా చెపిస్తున్నరండి ఆ ప్రసాదాని
అమ్మమ్మో అక్కడా సేవ చేయాలన్నా కూడా అదృష్
అదృష్టం ఉండాలండి ఎల్లాలి కదా ఫస్ట్ ఆ సేవకు వెళ్ళిన వాళ్ళకి టూ టైమ్స్ దర్శనం అంట అండి అబ్బా దేవుణ్ణి చూసే భాగ్యం ఎంత కలుగుతుంది చూడు వాళ్ళక్
అవును అది ఎలా బుక్ చేసుకోవాలో నాకు కూడా తెలిదు దన సేవకి
ఆ చూడాలండి ఒకటి తిరుపతి అని ఒకటి యాపే ఉంది దాంట్లో మనం అన్ని చూసుకోవచ్చు.
అవునా
ఎప్పుడెప్పుడు ఏమేమి ఉంటాయి ఏ దర్శనాలు ఉంటాయి మనం ఏ టికెట్ ఏం బుక్ చేసుకోవాలన్ కూడా ఉంటుంది దాంట్లో.
అవునా అండి ఒకసారి అయితే చూద్దాం ఒకసా సరే అదేమేమని
క్కసారైన్ నా మంచిగ అట్ల అంతా చూసి వెళ్ళి చెయ్యాలండి దేవునికి సేవ చేసుకుంటే ఏముంటుందండి అంతకంటే పుణ్యమా ప్
హ్మ్
మీ మీరు అట్ల చేస్తారా ఏవైనా సేవ
అదృష్టం ఉన్నారండి మా ఇంటి దేవుడికెళ్తే మేము పనులన్నీ దేవుడి దగ్గర మేమే చేసేసుకుంటాం వంట కూడా మేమే చేస్తాం ఎవరైనా వస్తే అన్నదానం పెట్టేసొచ్చేస్తాం.
అక్కన్నా
హ్మ్ అక్కడ వచ్చింటారు కదా దేవున్నీ దర్శించు కొ కొలందరిని పిలిచి వాళ్ళ కూడ్ భోజనాలు పెట్టి పంపిస్తాం
హ్మ్ అవునండి ఓ అన్నదానం మించింది ఏ దానం ఉండదన్ టరు సరే అండి అయితే హ్మ్